హలో
ఆ చెప్పురా
ఓనరక్కా
ఆ బాగున్నారా
ఎం చేస్తున్నారు
ఏం లేదు ఆ ఇప్పుడే పిల్లలు మంచూరియా తెచ్చుకొని తింటున్నారు ఏ కూర్చున్నాం అందరం కలిసి కూర్చున్నాం మాకేమో సమోస తెచ్చారు ఏ తింటున్నారు వాళ్ళు
మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్ ఉన్నారు సెలవులు
ఈ ముందిరా ఇగ అక్క వాళ్ళ పిల్లలందరూ వచ్చా ఇంట్లో కార్పుస చేస్ స దయితే అసల్ ముట్టుకోన్ గుడ ముట్టుకోట్లే
అంతే జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు మరి పిల్లలు అట్ల
పిల్లలేమో కొంచెం హైదరాబాద్లో ఉంటారు వాళ్ళకేమో మంచూర్యా, నూడిల్స్, గప్చుప్పు ఇగ చిన్నదైతే ఊకె పిజ్జా కావాలి పిజ్జా కావాలి అంటది మన దగ్గర అసల్ అవి దొరకట్లేదు మన సైడ్ ఎక్కడ దొరుకుతాయి అవి దాని గురించి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు ఒకటె అల్లరి అసలు మామూలుగా లేదు మీరు వెళ్ళలేదా అమ్మవాళ్ళ ఇంటికి
క వెళ్ళాలి ఉగాదిలోపు వెళ్తా పండుగలోపు
ఆహా ఓకే
మ్
ఇక్కడ షాపింగ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు
ఏ ఉందక్క ఇక్కన్నే ఇగ ఈ మన దగ్గరే చేయాలి
ఏమో ఇగ అక్క వాళ్ళ అందరూ కలిసి తీ ఇగ వాళ్లకేం అవసరం హా హాలిడేస్లు ఇవ్వట మీరే రాండి హైదరాబాడ్ అందరూ కలిసి అక్కడే చేద్దాం అంటున్నారు. ఎట్లాగో పిల్లలకు డా ఇక్కడే ఉన్నారు గ దా ఇగవాళ్ళు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళే అక్కడ వాళ్తో పాట్ టే మన కలిసి షాపింగ్ చేద్దాం ఎక్కడైతే కొంచెం ఏ అక్కడైనా ఇక్కడైనా కొంచెం మనకి సేమే దొరుకుతది కానిరా కొంచెం చానా మోడల్స్ దొరుకుతాయి అంతే ఇగ. అదొక రీజనా ఇగ రైన్ కోటే చేసి మనకి
కానీ మన దగ్గరున్నంత కాస్ట్ గా అక్కడ ఉండదక్క అక్కడ వేరే షాప్స్ అన్నీ ఉంటాయి గదా
అవునవును హోల్సేల్ కి తీసుకున్నా కొంచెం రేట్ తగ్గుతది గదా నేను అసలు యాక్చువల్గా ఎప్పుడైనా మన దగ్గర ఇక్కడ కాసిం ఉంటుది గేగా కాసిం లోనే ఎక్కువ ఇష్టం నాకు అక్కడే క్వాలిటీ మంచిగా అన్పిస్తది ఇగ వాళ్ళేం కాల్ చేసి రావే రావే అని చెప్పి ఫోన్ చేస్తుంది అక్క ఇంగ సరేలే ఇంగ వెళ్దామను కుంటున్నా ఇగ అమ్మ కూడా అన్నదిగా సరేలే ఈ సంవత్సరం ఇక అక్క వాళ్ళ దగ్గర చేసుకుందాం ఇగ రాండి అక్కడికే అంటుంది.
అదే పండుగలలకు అందరుూ ఒకరి దగ్గర ఉంటే మంచిది కదా అక్క ఎప్పుడైనా
ఎళ్ళిన నుంచి ఇగ ఇప్పుడే మార్చేలి అక్క ఫోన్ చేసి ఏం పప్పలు చేద్దాం నీను పి పిండి బట్టిచ్చుంచాలి కదా అని చెప్పి అక్క ఇగ అదే ఇగ అందరం కలిసో క్క దగ్గరే ఉంటాం కదా ఇగ అమ్మేం జేద్దా అమ్మేమో ఇగ కారపూస అరిసెలు లడ్డూలు చే ద్దాం అంటంది గానీ లడ్డులు మని కేడొస్తాయి ఎప్పురా కారు
మంచిగా చేయొచ్చక్క ఏం గాదు అవి ఈసింగ్ క
మీరు చేస్తారా లడ్డూ
అన్ని చేస్తాం అక్క మేం కూడా పిండి వంటలు అన్నీ చేస్తా ఇంట్లో
తిందంటే మా అక్క సరే అని లడ్డూ పోసాము పోసాక లడ్డు చేయమంటే ఆ లడ్డూ కా కాలుతుంది కదా కాలుతా ఉంటది అసలు ఎక్కడ మనోళ్ళకి వం ట మాస్టర్లకంటే కొంచెం అలవాటు కాబ టే వాళ్ళ స్పీడ్స్ పిడుగ్గ
ఊ నెయ్యి నెయ్యి రాసుకోవడం వల్ల అంత అన్పిచ్చదక్క నెయ్యి రాస్ కోవాల చెయ్యికి
అం
ఆ నెయ్యి రాసుకుంటా కొంచెం గోరువెచ్చగున్న ప్పుడే మనం చెయ్యాలి మరీ కాలి కాలేటప్పుడు ముట్టుకోమని ఎవరు అనరులే గనీ కొంచెం గోరువెచ్చన్ది అయ్యేదాకా ఉండి అప్పుడు లడ్డూ చేస్తే వచ్చిద్ది మంచిగనే కాతే కొంచెం గట్టిగా నొక్కాల్సొస్తుది అదే గొ వేడిగున్నప్పుడు తీసాం అనుకో గట్టిగా అనుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆ నెయ్యి కూడా వేడిగా ఉంటది కాబట్టి చెయ్యి కాలిద్ది అందులో అది కూడా గట్టిగా అయిద్ది వెంటనే గట్టిగా అయిపోద్ది కానీ వేడి చల్లారేటప్పుడు కొంచెం గోరువెచ్చగుండేటప్పుడు నెయ్యి రాసుకున్నాం అనుకో కొంచెం గట్టిగా పట్టి ఒత్తుకోవాలి బానే ఉంటాయి అప్పుడు గూడా
అ అదే అదే నేనేమంటున్నాంటే కారపూస నర్షల్ మనం జేస్. తుందమక్క పోయిన్ సారట్లీ లడ్డూల్ బారాలే ఈసార్ లడ్డూలు వేరే వాళ్ళు మనక్ దెల్సి. సిన్వాల్లున్నారు ఆ అక్కైతే మంచిగ్ చేసిస్తది. ఇప్పుడు ఒకవేళ మనకొక రొండు కేజీలు తేవాలె. కో తనేంటంటే ఏం టోనే పిండి వన్ టలు చేస్తుది అన్నమాట మాకు తెలిసిన ఒక క్క ఇక్కడున్నారు నీకు ఏ ఐటెమ్ కావాలా అ ఐ టేం ఇప్పుడు ఫోర్ కే జీ స్ కావాలక్క నాకోకు నాకు లడ్డూలు ఒక ఫోర్ కే జీ స్ కావాలంటే తనే మంచి చేసి ప్యాకింగ్ చేసి ఇంటికి పంపిస్ తదనమాట మనకి
ఊ కాస్ట్ అక్క
అంటే ఈ అక్క దగ్గర మనకి తెలిసినక్కే అక్క ఏమన్నదంటే మెటీరియల్ అన్నీ నువ్వు దె చ్చుకోరా చేసినందుకు నాకు అంటే మరీ మనం ఫ్రీగి చేపిచ్చుకుంటే బాగోదు గదా అన్ నేన.
బాగు
కాస్టరయ్ కేజీకింతన్ జెప్పేసి ఒగ మాటడుగుదాంలే అని. వేరే వాళ్ళలా కాకుండా ఇగ మనం ము ట్టి చేపిచ్చుకుడెందుకనుకున్నా అక్కివ్వే కాదు రా కారప్ పుడ్లన్ జేస్తది ఇప్పుడ్ నీకొగవేళ ఆ చె కెన్ పచ్చడి పెట్టాలనుకో. పక్క చెడుగుడెప్పుడు కేచి కెన్ పచ్చడి కావాలక్కా అన్నాం అనుకో ఒకవేళ నీకెష్టమైతే నువ్ ఫ్రెష్ ది చికెన్ దెచ్చుకో అని నీ ముందు చి. చేసిమ్మంట్నే చేసిస్తది లేదంటే తన మెటీరియల్ తోనే అం. అంత చేసి తర్వాత మంచి ప్యాకింగ్ జేసి ఇంటికి పంపిస్తది. క్వాల్టీలో గూ చానా బాగుంటది. తనే అందుకనే ఇగ పొయిన్ంత్సరం నేను చికెన్ పచ్చడి పెట్టించ పిల్లల్కి.
ఉమ్
ఉమ్ బా మంచిగే ఉంది టేస్ట్ కూడ్ చానా మంచిగనిపించింది నాకు ఐతే సరే ఆమ్ దగ్గర లడ్డూలు చేపిద్దాం అనుకుంటున్నా నేనై. తే లడ్డూలై
అదే హోమ్మేడే గా అక్క మన కళ్ళ ముందే చేస్తానంటుంది కాబ. టి ఏం కాదు అదే వేరే దగ్గర కొనుక్కోల్సి వస్తే వాళ్ళు అందులో డాళ్లా కలుపుతారు
ఆ మన ముందే చేస్తదిరా అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ది తను నెయ్యి ప్యూర్ నెయ్యి తెప్పిస్తుది కొద్ంతమంది ఏం చేస్తారంటే డాల్డా అనేవి వాడతారు తదిలేగాని ఖచ్చితంగా మన్య మాత్రం మా ఇప్పుడు ఇదెనే కాదు ప్రతి స్వీటైటెమ్ చేస్తదిగత్ దా వాళ్ళక్ తెల్సిన్ షాపొకటుంది. వాళ్ళు ప్యూర్ నెయ్యే వాడ్తరు. ప్యూర్ నెయ్యే తెప్పిస్తద్రా అన్ జెప్పి నాకొక్సారి చెప్పింది అందు. లో నేన్ కూడ్ టేస్ట్ చేసాలే. ఒక్సారి రే రోజ్ కేక్స్ అని జెప్ వేసి మళ్ళ తర్వాత లడ్డూలూస్ సున్నుండలు అన్నైటమ్స్ చేస్తదామా. ఐతే ఆమ్ కిద్దామా అక్క అన్ జెప్పి మాట్లాడ్. పతున్నా అందులో నువు కాల్ చేసావు
నాకు కూడా చెప్పక్క అయితే పండుగలు అప్పుడు వచ్చి చె తనం కూడా అవన్నీ ఇంట్లా
అంతే నా ఆలోచన ఏంటంటే అంటార మనం చేస్తాంలా కానీ అంత మంచిగా వస్తుందో రాదో మళ్ళా అని చెప్పేసి ఇప్పుడు మనం చేసుకున్నాక ఇప్పుడు చుట్టాలు వాళ్ళందరిక కూడా వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళకు కూడా మనకంటే పర్లే గాని వేరే వాళ్ళు చ్చ మంచిగా ఉండ కపోతే బాగోదనిపిస్తున్నారు
అవును
అదే ఆలోచిస్తున్న ఇంకా ఫిక్స్ అవ్వలేదు లేక కెమంటుంద అనుకున్నామంట యాంటె మెమ్ పిలల్కి స్నాక్స్ స్నాక్స్ ఇప్పుడు పెట్టాలి కదా బాక్స్లో స్కూల్ టైంలో ఇ యావివి కల్ స వచ్చేటట్టు ఒకేసారి చఛా చెప్పిద్దాం కట్టగాలు అరిసెలు మళ్ళా కార్పుస్ మనం చేసుకుందాం ఒకవేళ మీీకు ఇష్టమ అైతే లడ్డుూ లాంపచప్పులుయా ఇవ అని చెప్ప సరేలే అక్కకు ఒక టూ కేజీస్ నాకు ఒక టూ కేజెస్ అనుకుంటున్నాం
ఆ
మీరు అన్నీ అందరిగా కూర్చొని చేసుకుంటారా
ఆ పండక్కి అందరం వెళ్తాం కదక్క అందరం వెళ్దు మేము నలుగురం దగ్గరకి వచ్చేస్తా నాలుగు ఫ్యామిలీలు వస్తాయి అమ్మ వాళ్ళ ఇంటికి అ ఆ అమ్మకి అన్న వచ్చు
ఆహా ఓకే మీరెల్లులోకి చేసించుతారా అమ్మా
లేద అందరం కలిసి వెళ్ళిపోయిన తర్వాత అందరం ఈ తలా ఆయన తీసుకొని కొను అన్ని కొనుక్కొని తెచ్చుకుంటాం అమ్మ చెప్తా ఉంటుంది మేము అందరం కలిసి చేసుకుంటాం ఇంకా అంతే ఆ
టేగాస మాఫ్
అవును అయినా అసలు ఆనందమే వేరు కదా అక్క పండగల అందరం కలిసు ఉన్నప్పుడు అది వేరే ఉంటుంది
కైనా అందరూ కలిసి ఇట్లా పడుగ చేసుకోవాలిరా ఇప్పుడు కొంతమందిర ఏం చేస్తారంటే ఆ మా ఇంలో మేము చేసుకుంటాం అన్నట్టు ఉంటారు కానీ ఖచ్చితంగా అందరుూ కలిసి చేసుకునేది ఒక హ్యాపీనెస్సు అందరు కలిసి జస్ట్ అందరు కలిసి పండగకే అవసరం లేదు జస్ట్ అందరు కలిసి ఒక్క దగ్గర ఉన్నారంటే అదే పండగ అయిపోతుంది మరి
అవును అవును కదా మరి మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే పండ అనగలాగా అనిపిస్తుంది అమ్ములకైతే
ఆ అ
ఆ ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళాం కదా ఇవన్ని సంవత్సరం తర్వాత పోయినట్టు ఉంటుంది వాళ్ళకిి నెల తర్వాత పోయినా గానీ
అంతే వాళ్ళకి అ ఈ టైం లో ఎక ఎక్కువ పిల్లలు ఇంట్లో ఇంట్లో బ అట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది పిల్లలకేమో మాస మా పిల్లలు ఐతే అయితే హాలిడేస్ వచ్చిన కాంచి నుంచి ఒకటే అమ్మమ్మ వల్ల ఇంటికి వెళ్దాం అమ్మమ్మ వల్ల ఇంటికి వెళ్దాం మా పిల్లలకి అయితే మమ్మీ కూడా అవసరం లేదురా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామంటే అసలు ఎన్ని రోజులైనా ఉంటా అసలు కనీసం మమ్మీ కావాలి అని కూడా అడిగారు మా వాళ్ళు అట్లా అసలు ఆ ఎట్లా తెలుసా మా అక్క వాళ్ళ పిల్లలుఇద్దరూ అంటే పెద్ద అక్కకి ఇద్దరు ఇక రెండు అక్కకి ఇద్దరు పిల్లలు సిక్స్ మెంబర్స్ ఒక టరుగా మమ్మీ మేం ఉంటాం మీరెల్ల ని మమ్మీ అంటారు వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఎంజాయ్ చేస్తారు మీరు వెళ్ళడి మమ్మీ మీకు ఆఫీస్ ఉందిగా అట్లా అంటారనమాట ఇగా వెళ్ళి ఇక ఒక టూ డేస్ ఉండేసి వాళ్ళ వింపేసి వద్దాం అనుకుంటారు ఇగా
అదే మంచిదక్క ఎప్పుడు మనతోనే ఉండి వీళ్ళకి కూడా చిరాక్ కనిపిస్తుంది ఎందుకంటే పొద్దుటి లేవడం ఊరికి వెళ్లడం రావడం మళ్ళీ తినడం ఇ తే గదా
ఔ వాళ్ళకి కూడా కొంచెం రీఫ్రెష్ అన్
ఊ అవును అక్కడికెళ్తే కొంచెం వాళ్ళకి మంచి మైండో చ్చిద్ది మంచిగా వాళ్ళతోటి కలుసుకుంటరు కదా మన అమ్మమ్మ తాతయ్య అని
అవును ఇప్పుడు పిల్లలు కూడు చూడురా వాళ్ళు పిల్లల్ని కొంచెం రిలేషన్స్ తో కలుపాలి ఎక్కువ కలుపితే వాళ్ళకి కూడా ప్రేమ అంటే ఏంటి ఇప్పుడు ఒకప్పుడు క ఫ్యా మిలీ అంటే ఒక టెన్ మెంబర్స్ అట్లా ఒక మదర్ కి ఒక టెన్ మెంబర్స్ ఉండే వాళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని పెద్దమ్మలు పెద్దనాన్న ఇట్లా ఒక్కొక్క ఫ్యామిలీ కలిపి ఒక చిన్నపాటి ఒక ఊరు లాగా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యేది అప్పుడు ఉన్నోళ్ళకి ప్రేమలు కొంచం మంచి డిఫరెంట్ ఉంటందిరా ఇప్పుడున్న వాళ్ళ ప్రేమలతో పోలిస్తే ఇప్పుడు మనకైనా చూడు మన కి అక్క వాళ్ళన్నా ఒకళ ప్రేమ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే ఎక్కువ సెల్ ఫోన్స్ ఎడిక్ట్ అవ్వడం ఎక్కువగా స్కూలు ఇట్లాంటివి ఎక్కువ తయారయ్యారు
అవును అ అలాంటి రిలేషన్స్ వాళ్ళకి తెలీదు కాబట్టే ఇట్లా వాటికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి బయట తిరగడం బయట కూడా ఆడుకోరు అక్క పిల్లలు ఇప్
ఆ అవును సెల్ ఫోన్లే సెల్ ఫోన్లు రా అసలు సరే రా మరి డి
ఆ సరే అక్క మరి
ఆ ఆ ఓకేరా బాయ్ మరి అప్పుడప్పుడు ఫన్న ఇప్పుడు ఇంటికి రారా దుటి సైడ్ పిల్లలు కూడా ఉన్నారుగాద ఒకసారి కొంచెం చెప్పు రా అది సరే మరి బాయ్ ఉంటా మరి ఆ